హలో నమస్తే అండి మీతో మేము కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాం మీరు ఆసక్తిగా ఉన్నారా
మీ వాయిస్ మాకు ఇనిపించడం లేదండి
వినిపిస్తోంది అండి
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి మీరు మార్నింగ్ లేెసిన కాడి నుంచి ఎప్పుడైనా సరే మీకు అలసటగా అనిపించి పడుకున్న సమయం ఏమైనా ఎక్కువగా ఉందా
అలా ఏమి లేదండి వాన స్నేహి ధర్మాలు పడుకోవాలనిపించంది
ఆ
మీకు అలా అనిపిస్తా ఉంటదా
నాకు ఎవరైనా వండి పెడితే బాగుండు తిని చక్కగా పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది
ఏంటండి
ఇని చాలా రకాలల్లో ట్రై చేస్తాను కానీ ఇంట్లో పనులు బయట పనులు అన్న ఎక్కుపోయిపోవడం వలన అలా ఉండలేకపోతున్నాం నేటి సమాజంలో మహిళలపై వస్తున్న వివక్షణ గురించి మాకు వివరిస్తారా
అంలో మహిళలు ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయిందండి మహిళ గడం అన్ని రంగాల్లోకి అలో చేయడం జరుగుతుంది ఎలాగే ఉంటే బాగుంటది అప్పుడైతే మన లే అదే మ చ తంగళ వారుజ జ్యవ ఇప్పుడు అందరు కూడా మహిళ చదువుకోవడానికి ప్రోత్సహిస్తుంది
అది నిజమేనండి ఇప్పుడు ఇదివరకు అయితే వంటింంటిలో వంటలు చేయడం పిల్లల్ని చూసుకోవడం ఇదే పనిగా భావించేవారు కానీ ఇటీవల రోజుల్లో మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ముందంచగా వారే ఉంటున్నారు చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆ ఏవైనా కంపెనీస్ కానీ బిజినెస్ విషయంలో కానీ ఇవన్నింటిలోనూ మహిళలు అనేది పాల్గొంటున్నారు
ఇరా న దీ మంచి చేస్తండి
హలో
ఆ హలో
ఆ చెప్పండి
మీ అంటి ఏమైనా ఫేస్ మీరు అలాంటి ఏమైనా ఫేస్ చేసారా
మేము అలాంటివెమి ఫేస్ చేయలేదు కానీ ఈ రోజుల్లో సమాజంలో న్యూస్ పేపర్లో కానీ కానీ టీవీల్లో కానీ అన్ని రంగాల్లోనూ మహిళని చూస్తూ ఉంటాం కదా అందువల్ల మేము అంటున్నాము హలో హలో హలో